నమస్కారం అండి తిన్నారా అన్నం
తిన్నవండి
ఏం చేస్తున్నరు
ఏం లేదండి పండుకొని సీరియల్ చూస్తున్నాం అండి
హుహు
సీరియల్ చూత్తన్నమండి ఏంలే ఎండ ఫుల్లు కొడతాంది ఎండలు ముదిరినయండి
మాకు కూడా ముదిరినై అండి పిల్లలు పండుకున్నారా అండి ఇద్దరు
పండుకున్నారా
ఊ పాప్ ఆ ఆట ఆడతాండ్రు
పెద్దమ చిన్నామా
చిన్నా
చిన్న అడతందా వేటికిలా నీకా ఉడి పళేడం ఇంట బయటికి ఎల్లనీకండి పిల్లలను ఇంట
ఎలాని ఇస్తలేమండి వాళ్ళు ఇంకానే ఆడుకుంటారు గచి మీద కుసో గుంటాల అండి ము ముంగట
ఆ
ఉ
అన్నారండి అన్నా రాండి
మధ్యాహ్నం తినల అండి ఇంకా
ఎంకూ రం
కాకరకాయ టమాట
కాకరకాయ టమాట పత్తుర్లుూటిపోయినాయి అ అక్కడ
లూడు వేళ్ళండి పెనియంండి మొక్కజొన్న అంటే మొగ సీట్ అంటారంట దాన్ని అంటే అది వేరే ఇత్తనామట అండి అది తినరా అండి ఆరి అది ఒక ఇట్లా ఆడ ఆడమొగల క్కనే నాటగాని ఒక్కసారి ఐపో అన్నాటండి
ఆ
టో కొట్టానటండి మొక్కజొన్న పెరుగు తియ్యగా యొ
బూరు దియ్యడం ఒక్క రోజు రెండు రోజులల్నే ఆయిపోవాలే
ఊ
ఎంత కూలండి
నాలుగు వందలండి
కోస్తేనా కూర్ తెరిత్తేనా
అంటే కోసి కిందేస్తరండి అవి దానికి కంకి అంటే కంకి నీరుస్తారండి కంకి నీరిసి కిందేస్ తరు మళ్ళా ఇరిసిన తర్వాత దాన్ని కొట్టు తీసి మళ్ళా ఒక సైడ్ వేస్తారండి అంటే సార్లలోనే వేస్తారు మళ్ళా బస్తాలలో తీసుకో భయి బయట వాది అంతా ఇట్లా పరదలేసి తీ
సొప్పను కట్ చేేసుడు లేదు ఇగ
సరియేసురే అండి మిషన్ ఉంటాది దానికి ఊ బెన్లొక సైడు గింజలొక సైడు వేస్ తయని మిషిన్ లేప్
ఆడిమవల్ గింజెలు పట్టరు కదా అండి మీ బెండ్లకు బెండ్లే పట్టుకపోతరు
లేదండి మిల్లు ఉంటది అట అండి అది కింటల కొద్దేనట అండి అది కూడా
కింటల్ల కొద్దే బెన్లకు బెన్లే సా కాంట వేసుకొని పోతారంండి
ఏమో అండి అది అంత తెలీదు కాని మా అమ్మ అయితే తో పేరు ఇబ్బంది పెట్టి ఇటే పోతుందండి ఊర్ళనే ఇగ రెండ్ రోజులు అయితాంది అయ్యాల పితే ఇన్నా ఎక్కువ కదా మిర్చి దంపడానికి పోతే రెండు వందల యాభై అట ఇది నాలుగు వందల ో నుడు అవి ఎక్కువతాయి కదా అని పోతుందండి
ఆ
ఓ
కవ ఇ వస్త ఒక మొక్కజోన్నలు వేసారా అండి అటుకెళ్ళి ఇంకేమన్నా వా
తోటలు పెట్టుకున్న వాళ్ళు అయితే మస్తు లక్కీ అండి ఈసారి ఒక్కదాన్నే లేసి ఇల్లు ఊక్త హ్మ్మ్ ఒక్కటే ఒక్కొక్కరికి ఐదు క్వింటాలకు యాభ వేలు పది క్వింటాలకు చెరుగాళ్లు అట్లా వచ్చినాయండి ఎందుకంటే రేటు బాగున్నది కానీ త్రీ త్రీ ఫోర్ వన్ టూ అ బాగున్నది కాదండి రేటు
ఆ డాడీ
హ్మ్మ్
రేటు దిగుతాందా అండి
అవునా
హ్మ్మ్ ఇవితందాటా అండి
హ్మ్మ్ ఏం పన్లాక్ అందరుూ మీ ఇంటి పక్కన ఆమె కూడా పోతుందా అండి మీ మనవరాలు కరువు పనికి
పోతలేదండి దురేట్లా పలగేక్కుతుంది
అవునా అండి
తొడలేర ఓతన్లోని దుదేకులపల్లెకు వెలుగుసారముల మ్యాజిక్ లా బొచ్చేడు మంది ఇరవై ఇరవై ఐదు మంది దాకా పోతుం కానండి
హ్మ్
వచ్చు కొంతమంద బెరుకుల్ ఏరపోతారు కరువు పని కే పోతనంమండి కాట్లు పొత్తయట
హ్మ్
పని చేయకుంటే కార్డ్లు పోతయట
హు పూత దులిపే ముందు కా పూత దులిపే ముందు ఖాళీగనే ఉన్నాడు కదాండి మరి ఆ ఖాళగున్నప్పుడు రాబుద్ది కాలేదు అట్న అండి మరి నీ కొడుక్కు
హే ఏమో అండి ఏం చెప్పాలి చెప్పి తలకాయిపోతంది
హ్మ్
జంగలి కురుకుతాండు ఇటు ఉరుకుతాండు అటు ఉరుకుతండు దురుకుతలేడు వడు
హ్మ్
ఇగ నిన్న రాజున్ను మా కొడుకు వొయ్యిల్లు మరి ఏటువోయిల్లో జంగలికి వతురుతురు వెట్ట
ఆ
జంగల్ కలవేడతాల్ల
మమ్ముల్ని మమ్ముల్ని మమ్ముల్ని గోడగోడ ఏడిపియడానికే చూస్తాండ డా డి అందుకే ఎన్ని రోజులు చేత్తరో చుత్తామనే చుతాళ్లూ
జంగ కాల పెట్ట పోతాండట అండి రోజుకైదు వందాలట
ఆ
జంగలి కాల పెట్ట పోతాండటండి
ఓహ పైసాల్ బానే తయానా అట్నా అండి
ఏమో మా చిన్నయన అంటాడు నా చిన్న కొడుకు అంటాడు మా చిన్న అడపి ఏమో పెద్ద అడపిడ్డ కొడుకున్ను సీనయ్యా వోతల్లాట రోజు
ఉ హు హు
ఓ రోజ్ ఒకిళ్లు రోజో ఒకిళ్లు ఏస్
శికారయితందా అట్ నాండి మరి
పైసల్ ఏడున్నయి పైసల్ ఏడాషి సారు
హ్మ్ ఆ అంటే ఆ అంటే ఏసి కారు మేకకు మే మేకలు అన్నట్ట మనం తినే మేకలు ఇంకేం టే గవ్యం గవ్య గవ్యం మే టెం
ఏర ఎలా తానకి ఒకక్కరు కోశతాలలా
హ్మ్
చాలా లఘోషీకు బాగాలపడతానే
స
ఆ
మమ్మల్ని నేర్పిచడానికి అట్లా అంటే మొన్న అట్లా వస్తాననిందుకు చెప్పిండటండి మరి
ఓహో ఏయ్యమోగా
మీరు పట్టి పట్ అడిగిన మీరు పట్ పట్టు అడిగినా ఆయన గంతే అండి ఇక కేర్ చేయడు మమ్మల్ని
ఇ పట్టె కుందెలు రెండే కాల మతద్దరు చినపు అయనాాటనేనవాట ఇటి నావాడ ఎవడ నొక్క నంగుర అంటే నుూ అంగతులేవా నంగతు ఎడ వాీ అవ్జ్ ఏ
ఎనకు అర్థమయలేదాండడి అర్థం కాక నే ఇట్లయతాను మమ్ ఎందుకు గొడవెట్టి ఎందుకు గొడ పెట్టింది చిన్న దాని లెక్క చిన్న విషయం లెక్క ఎందుకు గొడవ ఎందుకు గొడవ పెట్టింది అని నన్నున్న ఎనక తండా గాని ఆయనకు అర్థం అయితలేదండి ముందు ముందు పల్లలు పెరుగుతాంట అర్థమై
అదా ఫోన్ చేసిలా మీ అక్కగారికి
మీమా అండి
ఫోన్ చేశారా మీ అక్కకు
చేలేదండి
ఆపి బేడ అప్ప ఫరు చేసి ఆఫి బాడే ఎప్ప పేన
స్టేటస్ పెట్ అ కదండి చూసిలు కద అండి
హ్మ్ ఆ
నేనేం పాపం చేసిన మరి
హ్మ్ చెప్పు
ఆ వాళ్ళ పు నీనేం పాపం చేసిన అని అంటాళ్ళని అన్నార్ కదా మరి నేను వాళ్ళకేం పాపం చేసిన వాళ్ళక్ తోననయే అనిపించుకోవడానికి అంటాన
హు వాళ్ళు నిన్నే మని అన్నరు బావ అన్నప్పుడు లోల్లన్నప్పుడు అంటనే ఉంటారు బావ మర్ద్దలు ఏదో పుసికిపోయిమాట అన్నరు గాని
అంట అంటలేడా అండి అంటలేడాండి ఇగ అన్ అప్పటి కాంచిగా మాట్లాడుతలేరు మాతోనే అని అంటలే రా అండి
ఆ
మీ కొడుకుకు
పడ్తలేద్
ఆ ఇద్దరోకదగ్ గ్గర్నీనా ఏసుడు కరువు పని హు
ఇయ్యాలా వాళ్ళు కొంచెం లేటుగొచ్చిర్రు ఫోటో దిగొచ్చి అన్నం తిని వచ్చి తీసిర్రు
మ్ హ
తెల్లందాక బండి పనికి పోయిందట
మాట్లాడినా కదా అండి మరి ఆ రోజు మూడు రోజులకు ఫోన్ చేసినప్పుడు పిల్లల దగ్గర సెల్లుంటే తీసుకొని మాట్ ట్లన్న మళ్ళా రెండు రోజుల తర్వత్ త చేసిందండి ఇగ పిల్లల దగ్గరున్నదనీ అంతలే నాకు బ్యాలెస్స్ అయి ఇంగ నీన్ చేయలేదండి ఇగ ఏమ్
అనే
ఉమ్
విజితయ్ గిట్ల అయిపోయినాయట్నా అండి
వినితయ్ ఇగ ఐ అయిపోయినాయండి నాతోనే ఇంత ముందు రెండు మాట్లాడిందండి అంగన్బడికి పోయెచ్చిందంట
తొందర్నె వచ్చిందా
ఆ న ఈ తొందర్నె అయిపోయింది అంగన్వాడి తొందర్నె వచ్చిల్లాట అండి ఈ శ్రావణి వేరేట వాళ్ళతోనీ మాట్లాడుతుందండి
ఆహ
ఉమ్
మీమ్ ఫోన్ చేతె అందరక్కడికి పోయిండ్లన్నది ఇగ పన్నాడు మ నా కొడుకు
ఇంకేన్నున్నాయండి
ఇంక ఎనిమిది ఉన్నాయండి
మ్ హు ఎవ్వో ఓడగొట్టండి మళ్ళ మళ్ళా ఫోన్ పే ఉందా అండి దీనికి తెలుకు
దీనికి లేదు గాని పెద్దోనికి పెట్టిస్తామండి
ఊహు మళ్ళ ఏద్ ఇది మాట్లాడిన తర్వాత ఏది ఆయనకు తరగవి అక్కడిపొమ్మని చెప్పండి మరి
ఆ విద్యుత్ అయిపొయ్ నాక పోవాల్నా అండి
లేద్ దానికి వేరే లాగ బడతదండి ఇట్లా పైసలు వాడే పేమెంట్ కడ గొచ్చతే వేరే లాగా బడతది అది రింక్ రాకు అత్తనేమో సెడి జెయండి సె పెట్టిమనండి లేకపోతే రాకుంటే అట్నే ఉంచమనండి అది అచ్చేటప్పుడే ఓపెన్ చేయాలె. వన
అ ఇప్పుడు బొయ్ మాట్లా ఇప్పుడు బొయ్ చేసుకోవాల్న అండి
ఇ కాల్సై ప్పినంక అది అత్తనే ఫోన్ లో అత్తనే అత్తదండి లేపోతే రాదు, అది టచ్ అయితేనే అత్తది.
బ్యాలెన్స్ అయిపోతాయి గదండి ఇయాల
ఎన్ని గంట్లకి అయిపోత్ తేండి
ఇయాల ఎన్ని గంట్లకైపోతై ఎన్ని గంట్లకైపోతయిరా
ఇవరకు ఎ ఇవర్ ఇవరకు ఎప్పుడో చేస్కుంటే ఇంటర్ జేసుడు అయిపోవండి, కాలు గుడ కట్ అయింది టైమై పేంది
సరే న లే బగే నేన్ బడదాన్ ఇదితది